హలో
హాయ్ రా
హయక్క
మ్ ఏం చేస్తున్నావ్ మనం టాపిక్ రోజువార్ పని గురించి మాట్లాడుకుందాం రా
ఓకే
ఆ ఏం చేస్తున్నావ్రా
లేదక్క ఇంటి పనులు చేసుకొని ఆ చదువుతున్నాను
ఆ హా ఏం కర్రీ చేసావ్రా
ఆ కర్రీ వచ్చేసి టమాటా అక్క మీ పని అయిపోయిందా అయిందక్క
టీ తాగినవా
తగ తాగానక్క మీరేం చదివారక్క
మేమా డిగ్రీ
డిగ్రియా డిగ్రి లో ఏ గ్రూప్
సి ఈ సి అ బీ కేం బిఏ బిఏ రా
అవునా ఇప్పుడేం చేస్తున్నావ్ జాబ్ గాని దేనికన్నా ప్రిపేర్ అవ్వడం
కాలిగనే రా ఎం జాబ్లు వత్తయ్ రా ఇగ కాంపిటీషన్ బాగున్నాయి కదా
ఉమ్ హు ఎంత కాంపిటీషన్ ఉన్నా కొ-కొంచెం ప్రిపేర్ అయితే వస్తది గా అక్క ఒకసారి కాకపోయినా ఇంకోసారి అన్న మ్
మీరేం చదివిరక్క
నాది డిఎంఎల్డి కంప్లీట్ అయిందక్క
ఆ నువ్ చేస్తునవ ట్రై చేస్తానవా రా రానిలే
లేదక్క మెడికల్ ఫీల్డ్ ఇప్పుడు ఏం చేయ్యట్లేదు నేను వేరే వాటికి ప్రిపేర్ అవుతున్నా
ఆ హా అ హా అంట్లు తోమి నవారా అంట్లు బట్టలు ఉతికి నవారా
అయిపోయిందక్క
అ హా మీ సార్ వెళ్ళారా
ఈరోజు సండే కదక్క
ఆహా ఎల్లడ ఇగ సార్ మీ సార్ ఎం చెస్
ఇంకేంటక్క ఏం చేస్తున్నారు మా మీరు ఫ్రీగానే ఉన్నారా
ఏం లేదు రా వో ఇప్పుడే టీ తాగినం టిఫిన్ జేసిన్ రా ఉప్మా జేసిన తింటానం తిన్నం ఆ సార్దిన్
మ్ హు మీక ఎంత మంది అక్క పిల్లలు
ఒక పాపేర
హ్మ్ హు
సెవెన్ మంత్స్ రా
నాదే
ఆ ఇగ ఆయనకి ఉగ్గు జేయాలి ఈ సెర్లకు తయారు చేసి పెట్టాలి ఇగ బాబుకి వంట చేస్తున్నా ఆలుగడ్డ టమాటా వండుతున్న
తింటాడాక్క ఉగ్గు
ఆ సర్లాక్ తిన్పియాల్ రా ఇగ పాలు సరిపోట్లేవు సెర్లెక్ దినిపియాలి ఇగ
అంటే ఎలా అంటే పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి గావట్టి పప్పులు ఉంటాయి కదా
ఆ అదే చెయ్యాల్రా బియ్యము పప్పు ఆ కందిపప్పు బాదం పప్పు కిస్మిస్ అవి ఇవి అన్నీ ఎయించి పెట్టాలిగ
ఇప్పుడు సెర్లెక్ అంటే ప్యాకెట్ లో వస్తాది మెడికల్ షాప్
ఆ మెడికల్ షాప్ లో తీసుకున్నాం రా
ఇప్పుడా దాంట్లో ఏం దాంట్లో ఏముంటదక్క
ఏమో ఉంటాది రా తెలియదు నాకు గట్ట
అంటే మీరు ప్యాకెట్ తీసుకునేటప్పుడు వెనక ఏమేమి ఇంగ్రిడియట్స్ యూస్ చే అవి చూస్
ఆ చూడ్లె ఇగ చూడలి ఇగ ఆయనకి పాలు నేను వేడి జేసి ఇగ సెర్లెక్ పొడేసి ఇగ జేయాలి సెర్లెక్ జేసి ఇగ అంట్లు దోమాలి అంత దోమి
పాలు పాలు మీరే పట్టిస్తారా లేకపోతే
సరిపోవడం లేదు రా ఆ బయట నుండి కొని ఇస్తా నా స్థాపన్
ఇప్పుడు బాబు నడుస్తున్నాడ అక్క.
నడుస్తలేడు రా సెవెన్ మంత్స్ ఏ రా అమ్మర్త అది ఇట్లా బోర్లవడి పైన తగింటే జరుగుతుండు
ఆ ఇగ ట్రై చేస్తాండు కొంచెం కొంచెం
మీర్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమన్నా జాబ చేసే ఉద్దేశం లేకపోతే ఏమన్నా ప్రిపేర్ అవ్వి
ఆ చేద్దాం జాబ్ జేద్దాం
ఇప్పుడు మీరు ఏ గ్రూప్ అన్నారక్క
బి ఎ రా
అవునా బిఏ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటయి
హిస్టరీ ఎకనామిక్స్ తెల్గు ఇంగ్లీష్
మెయిన్ సబ్జెక్ట్స్ హిస్టరీ ఎకనామిక్స్ ఇంకా
ఎకనామిక్స్ ఉంటాదా
ఎకనామిక్స్ హిస్టరీ ఇంకేముంటది అక్క సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్
కామర్స్ ఉంటది
అక్క
కామర్స్ కామర్స్.
కామర్స్. సో మీకు ఏమన్నా, ఏమంటారు రైల్వే జాబ్స్
ఆ
ఆ ఏమంటారు. ఇది నార్మల్ కాంపిటేటివ్ జాబ్స్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఒకవేళ మాథమెటిక్స్ ఉంటది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి ఎగ్జామ ప్రతి జాబ్ మ్యాథమెటిక్స్, ఉంటది జనరల్ నాలెడ్జ్ ఉంటది, అందులో హిస్టరీ ఉంటది. ఇప్పుడు కామర్స్ హిస్ట్రీయ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ, జనరల్ నాలెడ్జ్, హిస్టరీ అందులో క్వచన్స్ వచ్చి. దాంతోన్నా పాస్ అయ్యి జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటది కదా, అలా ట్రై చెయొచ్చు.
ఆ చేయాలరా, ట్రై చేయాలి ఇప్పుడు చిన్న బాబె కదరా చేయాలి. ఎ ఇగ ఆయన కొంచెం స్కూల్కకెళి తనే మనం చేయడం
ఫర్దర్ గా ఇంకా ఏమైన్నా ప్లాన్ చేసుకుంటున్నావా అక్క ఫ్యామిలీలో లైక్ ఇంకొక, పిల్లల్ని కనడం లైక్
ఇప్పుడే. ఇప్ ఆ ఇప్పుడే ఇంకా లేదురా ఇప్పుడే సిక్స్ మంత్స్గా సెవెన్ మంత్స్ ఎ కదా చిన్నోడికి ఇప్పుడే ఏం లే గ్యాపె గ్యాప్ ఇయ్యడమె మంచిది రా ఆయన ఇంకో త్రీ ఇయర్స్ వచ్చే వరకు మనం ఎందుకంటే ఇగ అయినను పట్టుకోని తిరుగు చిన్నోని పట్టుకొని మళ్ళా ఇంకొకలంటే ఇబ్బంది.
అవునక్క.
ఉమ్
అ మీకే ప్లేయింగ్ అంటేల లైక్ స్పోర్ట్స్ ఏమన్నా చూస్తారా ఆడతారా గేమ్స్.
ఆ గేమ్స ఆ కబడ్డీ ఆ చూస్తం కబడ్డీ చూస్తం ఇగ అన్ని గేమ్స్ చూస్తనే ఉంటం
ఇప్పుడు క్రికెట్ నడుస్తుంది కదా టీ ట్వంటీ
ఆ కిర్ కేట్ నడస్తా ఆ చూడన్రా మా సారు చూత్తడ్రా
మీరు కూడా చూడండి అక్క
ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉండదురా చూడ్ను
ఒక్కసారి చూసి అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇంగా మేము వద్దన్న మీరే చూస్తరు అంత ఇంట్రెస్టింగ్ ఉంటది
ఆహా ఏం కరీ ఏష్నవ్ రా
నేన్ టమాటక్క పర్ సపోజ్ ఒకసారి నువ్వు చూ ష్ణ వన్కో ఇప్పుడు ఇండియా ఒక వేరే న్యూజిలాండ్ తో గాని లైక్ ఈ రోజు న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ ఉంది ఫైనల్ ఫైనల్ లాస్ట్ ఇయర్ డా ఇండియానే గెలిచింది వల్డ్ కప్ లో
ఆమ్ ఆమ్
ఇంకే మున్నాయి ఇంట్రెస్ట్ ఉంటదా అక్క ఇంటి దగ్గర ఉన్నప్పుడు లైక్ ఏమంటరు షటిల్ లేకపోతే క్రికెట్ ఆడతారా కొంచెం ఏమంటారు క్యాలరీస్ ఆ అవును క్యాలరీస్ బ ర్న్ గూడా
ఆ ఎక్సర్సైజ్ చేసినట్టుంటది అన్నీ ఉంటాయి ఇంగ మంచిగుంటది పని మొత్తం అయిపోయిందారా
అయిపోయింది అక్క
మీరు జాబ్ కి ఏమన్నా ప్రిపేర్ ఐతున్నావా
అక్క
జాబ్ కేమన్న ప్రిపేర్ అవుతున్నవా రా
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ అవుతున్నా అక్క
ఉహూ అవునా
ఆ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్బి ఎన్టిపిసి పడ్డదిగా నాన్ టెక్నికల్
ఆహా
దానికి ప్రిపేర్ అవుతున్నా అక్క
ఆ
ఇందులో కొంచెం డెప్త్ గానే ఉంది అంత ఏం ఏం సబ్జెక్ట్స్ ఉంటందంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఉంటది
మ్యాథ్స్ బాగా మ్యాథ్స్ బాగా చేస్తవారా
లేదు అక్క కొంచెం నేర్చుకోవాలి జనరల్ అవేర్నెస్ మళ్ళీ ఇందులో ఏంటంటే జనరల్ అవేర్నెస్ లో కరెంట్ ఎఫైర్స్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామీ జనరల్ సైన్స్ ఇవి ఉంటాయి మ్యాథమెటిక్స్ లో నంబర్ సిస్ స్టమ్ పర్సెంటేజెస్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఆల్జీబ్రా జయోమెట్రి డేటా ఇంటర్ క్షణ ఇవి ఉంటాయి మళ్ళీ రీజనింగ్ జనరల్ ఇ ఇంటెలిజెన్స్ ఇందులో ఏమో కోడింగ్ డికోడింగ్ ఫిల్ ఆ అండ్ పజిల్స్ డేటా సఫిషియన్సీ ఉంటాయి అక్క
ఆ ఆ
ఇవన్నీ కొంచెం డెప్త్ గానే ఉంటాయి ఎన్టిపిసికి ఆర్ఆర్బికి ఇది కొంచెం అది మినిమం హైలెవెల్ లో కాకపోయినా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఓకే పర్వాలేదు ఒక్కసారి కాకపోయినా ఇంకోసారి రాసేటప్పుడు ఎప్పుడైనా క్రాక్ చేయవచ్చు జాబ్
ఇప్పుడ ఏమన్నా ఏమన్నా ఇప్పుడ ఏమన్నా గ్రూప్ లకి ఏమనా అటెండ్ అయిన వారా జాబ్ ఎప్పుడన్న ఏమైనా ఎగ్జామ్ రాసావా
ఎగ్జామ్స్ ఇప్పుడేం రాయలే అక్క ఇప్పుడు రాయాలి.
ఇంకాలే
లేదక్క రాసాను ఎప్పుడంటే ఆ కాన్స్టేబుల్ది ఒకటి రాసాను. ఇప్పుడు కాదు. టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అది. లేదక్ క్క అంటే అప్పుడు నేను ఫస్ట్ టైం రాసాను నెగటివ్ మార్క్స్ తోనే పోయింది మొత్తం. ఆ థర్టీన్ అక్క